క్షు
విన్పిస్తుందండి నా వాయిస్ మీక్ విన్పిస్తుందా
అహా విన్పిస్తుందండి ఏంటండి ఏం జేస్తున్నారు
ఏం చేయలేదండి మీరు జనతా గ్యారేజ్ మూవీ గురించీ చెప్పగల్రా ఒక్క్సారి
జనతా గ్యారేజ్ మూవీనా దాంట్లో హీరో వొ చ్చేసి ఎన్టిఆరు మోహన్ లాల్ ఉంటారు ఆ తర్వా త సమంత నిత్యమినన్ ఉంటారు
అవునండి
అ మన హీరో కొచ్చేసి చెట్లంటే చాలా ఇష్టం నేచర్ అంటే చాలా ఇష్టం ఏదో వర్కు మీద మన అమెరికా నుంచి ఇండియాకొస్తారు అంటే అమెరికానే తెలిదు వేరే అ కంట్రీ నుంచి ఇండియాకొస్తరు ఇండియా కొచ్చిన్ తర్వాత తన ఫ్యామిలీని కల్సుకుంటాడనమాట తన ఫ్యామిలీ అని తెలియకపోయినా అక్కడే ఉండి తే అద్ చూస్తా తేన్ తే అచ్ అక్కడ ఉన్నా నేచర్ నచ్చి తర్వాత అక్కడున్న పీపుల్స్ నచ్చి అక్కడే నా వాళ్ళతో కలిసిపెయ్ అక్కడే ఉండిపోతాడ‌న్మాట తన ఫ్యామిలీ అన్ తనక్ తెలియదు తర్వాత తను చేస్ తన పని అన్ని త పోలీస్ వాళ్ళక్ నచ్చక తన ఫ్యామిలీ వాళ్ళని పిల్చుకొనొస్తాడు అన్మాట
అవునండి
అంటే ఈ కంట్రీలో ఉంటారు గద వాళ్ళనీ అప్పుడూ చూసి ఎన్టీఆర్ కప్పుడు తెలుస్తది ఇది మా ఫ్యామిలీనా
ఉ
రాతా అని అనిపిత్తాది అనమాట అలా అన్పిచ్చీ ఇంకేం జెత్తరు ఇంకా ఆయన్ని ఇక్కడే ఉండిపోతారు ఇక లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారు
అవునులేండి
ఊ
ఉ
ఎంటైర్ ఈ మూవీలో మనం ఏం తెలుసుకోవచ్చాండి
ఉ
అ ఒకా ఒక సాక్రిఫైసు అండ్ ఇంకొకరి అండర్స్టాండింగ్ గురించి మనం ఈ ఊ ఈ మూవీలో తెలుసుకోవచ్చండి
అవునండి అవును సమంత బావుంటది కద అండి
అవునండి సమంత మంచిగా ఉంటది కదా తన యాక్టింగ్ బావుంటుంది తన పర్సనాలిటీ బావుంటుంది
అవునండి
ఊ ఎందుకండి సడన్గా జనతా గ్యారేజ్ గురించి అడిగారు
అహా ఏం లేదండి నాతో ఇంతకు ముందు నా ఫ్రెండూ ఆ మూవీ గురించి చెప్ పింది తనకూ ఆ సమంత అండ్ ఎన్టీఆర్ రిలేషన్ షిప్పూ ఉ లాస్ట్ వరక్ కు కలుస్తదేమో అనుకుందంట కానీ కలవలేకపోయారు అనేసి బాదేసిందన్ చెప్పేస్ చెప్తుండే అందుకనేసీ మీకు అడిగానండి మీరేమన్న చూసి ఉంటారేమో అని జేప్పేసి మీకు అడిగా మీరు ఇంక చూసి మొత్తం స్టోరీ అంతా చెప్పేశారండి ఇంకా
ఉమ్ చూసింటాం గదండి అంటే ఓల్డ్ మూవీ కదా అంటే ఎన్టీఆర్ మూవీ కదా
అవునండి అవును
ఆ అందుకే చూసారండి నాక్ సమంత్ తాన్ అంటే కూడ చాలా ఇష్టం తన మూవీస్ అంటే చాలా ఇష్టం
అవునండి
ఊ మీకండి మీకే హీరో అంటే ఇష్టం
నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి
అవునా మహేష్ బాబు చేసిన మూవీ మహేష్ బాబు చేసిన మూవీస్ లో ఏ మూవీ అంటే మీకు చాలా ఇష్టం
పోకిరీ అతడూ సరిలేరు నీకెవరు రా రాజకుమారుడు రాజకుమారుడూ తన ఫస్ట్ మూవీ అండి
అవునండి నీకు ఒ విషయం తెల్సా నేన్ కూడా మహేష్ బాబు ఫ్యానే అండి
అయ్యో ఎలా అండి మనా మొత్తం సింక్ అయిపోతున్నాయి కదండి
ఊ అవునండి
చ్
నాకి మహేష్ బాబులో క్యాబ్ కామెడీ యాంగిల్ అంటే చాలా ఇష్టం
అవునండి రఫ్ అండ్ టఫ్ ఇ ఇచేస్తాడండి మాటలు అసలు ఇంకా ఆపోజిట్ పర్సన్ ఇంగ మాట్లాడకూడదు ఇంకేది
కొత్తగా కామెడీ సీన్స్ అంటే ఇష్టం అన్ అంటున్నానండి నేను
అన్ అంటే కామెడీ అంటే అదేనండి కామెడీ సీన్స్ లో కూడా తను ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ హట్ అవ్వకోకుండా ఆ హట్ ఆపోజిట్ పర్సన్ హట్ అవ్వకోకుండా మాట్లాడతాడు చూడండి. అది వాళ్ళు ఏ అదే
హ్మ్
అలా మాట్లాడతాడండి
ఆ
ప్లస్ ఏదన్నా కూడా ఉన్నది ఉన్నట్టు అనేస్తాడనమాట
ఉహు తను మూవీస్ లోనే కాకోకుండా తన రియల్ లైఫ్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేస్తరు చిన్న బిడ్డలకి చాలా చాలా హెల్ప్ చేస్తరు హార్ట్ సర్జరీస్ చేపిస్తరు తను తీసిన మూవీ లో నుంచి తను చేసే యాడ్స్ లో నుంచి అమౌంట్ నీ అం తా ఫౌండేషన్ కోసం ఇస్తారు పిల్లల కోసం హార్ట్ సర్జరీ కోసం ఆ నేచర్ కూడా నాకు చాలా ఇష్టం అండి
అవునండి నాక్ కూడా అంతేనండి
ఉహు
ఎంతో మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాడండి తన్ అసలు
అవునండి ఎంతమంది పిల్లల్ అలా ఆ మనసు లో ఉండిపోతారండి మహేష్
అదే కదండి చేసే గొప్ప పని ప్రతి ఒక్క మనిషి లో గుర్ ప్రతి ఒక్క మనిషి కి గుర్తుండాలి కదండి అన్నట్ టు చేస్తారండి ఆయన తన కూతురు సి తారా కూడా అంతే కదండి తను ఒక జ్యులరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ ఆహా బ్రాండ్ అంబాసిడర్ కాదు యాక్టింగ్ చేసి చేసిందన్నమాట జ్యులరీ యాడ్ కి
అడ్వర్టైజ్మెంట్ యాక్టీరియాస్
ఆ అదేండి నాక్ గుర్తుకు రాలేదు అడ్వర్టైజ్మెంట్ చేసిందన్మాటా దానికి తస్కా కొంచెం అమౌంట్ ఓచ్చింటే అమౌంట్ ని కూడా ఛారిటీకి ఇచ్చేసిందండి ఎంత గొప్ గొప్ప మనసు చూడండి వాళ్ళ నాన్న దగ్గర నుంచే ఓచ్చింది కదండి
అంతే కదా అండి ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మనకి పె మనం పెద్దవాళ్లు కానీ ఏదైనా ఈ విషయం చెయ్యండి అ ఇ చెయ్యండి అని చెప్తే మనం దాన్ని ఫాలో అయితం కదండి పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటారు పిల్లల్లు కూడా
అవునండి వాళ్ళని హోల్ ఫ్యామిలీ అంత్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటారులెండి ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుం టదండి వాళ్ళ ఫ్యామిలీకసలు
అవునండి అసలికి మహేష్ బాబు ఉన్న ఇంగ మనకి ఆ త త్ త తమిళ ఇండస్ట్రీలో గుడా సూర్య ఫ్యామిలీ కానీ
అవునండి
చాలా చాలా బాగుంటదండి వాళ్ళు గూడా అంతేనండి వాళ్ళ పేరు గూడా చాలా బాగుంటుంది సూర్య వాళ్ళ పేరు
అవునండి చాలా బాగుంటదండి ఒక్కొక్క కా స్టేట్ లో ఒక్కొక్క ఫ్యామిలీ గురించి చాలా బా హైలైట్ అవుతుంది కదండి అండ్ ఒక ఇండస్ట్రీ నుంచి తీస్కుంటే
అవునండి ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే మహేష్ బాబు తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో చూస్తే సూర్య అన్డ జ్యోతిక అండ్ హాలీవుడ్ లో చూస్తే రన్ ఆ బాలీవుడ్ అనుకుంటా ఆ రణవీర ఆలియా వాళ్ళ ఇది కూడా బావుందండి అంటే వీళ్ళంతా కాకపోయినా వీళ్ళంతా కాకపోయినా చూటానికి బావుంటారు
అవునండి ఇంకా ఆలియా అయితే తన కూతురి తోనే ఇంకా ఫేమస్ అవుతుందండి
ఆ అమ్మాయి గూడా తనలాగే క్యూట్ గా ఉంది గద అండి మరి
చాలా బాగుంటది ఆలియ కూతురు పేరు ఏదో ఉందండి
అంటా
ఆ రాహా రాహా రాహా అండి రాహా కపూర్
ఓకే
ఆ ఇప్పుడు ఒకప్పుడు ఆలియా అంటే ఒక ఫేమ్ ఫేమస్ హీరోయిన్ అని చెప్పేసి ఉంటుండే ఇప్పుడు రాహాక మమ్మీ రాహాక మమ్మీ అని జెప్తారు గదండి ఇప్పుడు
అవునా అండి నేను ఎప్పుడు అంటే నేన్ అంతా ఆ చెయ చూడంనండి నేను బాలీవుడ్ మూవీస్ ద్ దాని గురించి అవి నాకు అంత తెలీదు వాళ్ళ నేమ్స్ కూడా తెలియదండి నాకు చాలా వరకు
అవునాండి నేను కూడా చూడానండి కానీ ఆ మనకి ఇవి ఓ అంటే పేపర్స్ లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ వాళ్ళవి అంటే ఇవ్వన్ న్యూస్ లో గూడా ఆ పలానా ఫ్యామిలీ వచ్చారు ఫంక్షన్స్ కటెండ్ అయ్యారు అలా ఎళ్తున్నారు ఇవి చేసారు ఈ సినిమా వస్తుంది అన్ చెప్పేసి అలా అలా వస్తుంటాయి కదా అలా నాక్ తెలుసండి
ఆహా సోషల్ మీడియాలో ఒఓ తెలుస్తా ఉంటాయి కదండి వీళ్ళ గురించి నేన్ గూడా అప్పుడు వాళ్ళ గురించి అలా అ అనుకోనండి జస్ట్ పై నుంచి చూసి ఇట్లా వదిలేస్తా ఉంటాను
అవునా అండి నేనేమో చూస్తానండి పర్లే సోషల్ మీడియా అప్పుడప్పుడు అబ్జర్వ్ జేస్తూ ఉంటాను
మ్మ్ మ్మ్
మ్మ్
అంతేగాకోకుండా వల్ల ఎ ఎ నాకు చాలా వరకు తెలియదుని తెలుసా మీకు బాలీవుడ్ నాచ్ కీ చాలా వరకు తెలియదు వాళ్ళ పేర్లు గాని వాళ్ళ ఎవరు అని
అవునండి నాకు తెలియదండి కొంతమంది ఇంకా చాల్ అసలు బాలీవుడ్ అంట్ అంటనే పెద్ద సినీ ఇండస్ట్రీ అంట కదండి ఆ
హీరోస్ విరోయిన్స్ ఫిమ్స్ హిందీ ఎక్కువ కదా అండి ఇప్పుడు మన స్టేట్లలో ఒకటే మనం చూస్తాం అన్నమాట తెలుగు రీజియన్ మిగతాది అందరు హిందీసే కదాండి ఎక్కువగా చూసేది
అవునండి అవును
ఉ
అందుకు చ అయినా చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారండి
అవునండి చాల చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు చాలా ఫేమ్ వస్తుంది అక్కడ దాంట్లో చేస్తే హాలీవుడ్ బాలీవుడ్ లో చేశారు బాలీవుడ్ లో చేశారని
అవునండి బాలీవుడ్ లో చేసి ఫేమ్ తెచ్చుకోవడం అంటే చాలా ఎంతో కష్టపడాలండి అంత ఇంత కూడా ఆ కష్టపడిన దానికి కూడా ఒక లక్ కూడా ఉండాలి
మీకో విషయం తెలుసా మన హీరో మహేష్ బాబు నేను బాలీవుడ్కి వెళ్ళాను బాలీవుడ్డే నా కోసం ఇక్కడికి వస్తదని ఛాలెంజ్ చేసి అదే పని చేశాడు తెలుసా
చెప్పింది చేస్తాడండి మహేష్ బాబు కాంట్ ఆఫ్ హర్డ్
ఒకరు ఇంటర్వ్యూలో అడిగారన్నమాట బాలీవుడ్ కి వెళ్లరా మీరు అంటే చాలా మంది హీరోస్ బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్నారు కదా మీరు చెయ్యరా బాలీవుడ్ మూవీస్ అని అడిగి ఇంటర్వ్యూ లో బాలీవుడ్ నేను చెయ్యాను నా కోసమే బాలి వస్తది అని అన్నాడు అనమాట
అవునండి ఆ మాత్రం మరి అంత గ్రేజ్ ఉన్న హీరో అండి తను
అంత క్రేజన్ క్రేజ్ ఉన్న హీరో అండి
అవునండి చాలా అండి ఎంత ఏజ్ అయిపోతున్నా కూడా తనకి అసలు ఏజ్ అవ్వడం లేదండి జ ఏజ్ ఏజ్ ఒక నెంబర్ మాత్రమే
ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనేది మహేష్ బాబుని చూస్తే తెలుసుకోవచ్చు నిజమేనండి బాబోయ్
ఇప్పుడు ఆగస్ట్ నైన్త్ వస్తే తనకి యాభై ఒక్క వేళ్ళు చూడండి ఎవరన్నా నమ్ముతారాండి
అసలుకి ఫోరినర్స్ కి అతను ఫోటో చూపిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అంటారు తప్ప ఫిఫ్టీ అని ఎవరని తెలుసుకుంటారండి
అంతే కదండి సరేనండి
సరేనండి బాయ్ అండి బాయ్
హయ్